ఆ చెప్పండి
వస్తుందా మేడం
ఆ వినిపిస్తుందండి చెప్పండి మీరు కొంచెం సిగ్నల్స్ ఉన్న ప్లేస్ లోకి వస్తే కట్టవ వినిపిస్తదండి మీర ఎక్కడో మూళ నుండి మాట్లాడు పె
హు
ఆ ఇప్పుడు క్లారిటీగానే ఉంది. సిగ్నల్స్ ఉన్న చోటుకు వచ్చి మాట్లాడండి.
ఇంకేంటి మేడం
ఉ చెప్పాలండి ఇంట్లో వాళ్ళ అందరూ బానే ఉన్నారు అన్నారు
హుమ్మ్ తిన్నార మేడం
ఆ న న్ తిన్నానండి మేము ఈరోజు ఆ ఈరోజు ఫిష్ కర్రీ చేసామండి చాలా పని కింద ఉంది ఇంట్లో అసలు వాళ్ళని చక్కబెట్టి వాళ్ళు క్యారేజ్లు పెట్టి పె వాళ్ళకి మల్లి సప్ గా వేరే కర్రీ చేశానండి. ఫిష్ కర్రీ అంటే పట్టుకెల్లరు కదా అని చెప్పి, మళ్ళీ వాళ్ళకి సపరేట్ గా కర్రీ చేసి వాళ్ళ క్యారీ పెట్టి వాళ్ళకి టిఫిన్ చేసి వాళ్ళ రెడీ చేసి పంపించేసరికి నాకు చాలా ఇదయింది. మళ్ళా మా వారికి ఉమ్ ఆ అమ్ మా వారికి కూడ బాక్స్ పెట్టనండి ఆఫీస్కి వెళ్ళడానికి ఆయన అతను ఆయన కూడా చిన్న పిల్లోడిలా ఇంకా రెడీ చేయాల్సి వస్తుంది ప్రతి దిని ఆయనకి ఇంకన్నీ ఉన్నాయ్ అన్నద్ద
పెట్టావ్ బట్టలు ఎక్కడ పెట్టావ్
అన్ని ఇంకా ఏదో తన ఏదో చిన్న పిల్లోలాగ్ బిహేవ్ చేస్తున్నాడు. ఇంకా అన్ని నన్నే అడుగుతున్నాడు. ఇంకా ఏమో వాళ్ళతో పాటు నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లల కాదండి ముగ్గురు పిల్లలు అన్నట్టు చూడాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని చూసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది
అవునండి బాబాయ్ నా పరిస్థితి అలానే ఉంది మా ఆయన్ని రెడీ చేసుకునే సరికి ఇక్కడ సగం టైం అయిపోతుంది ఇంకా నా పిల్లలే నయమండి బాగా అదే కొంచెం బేగా రెడీ అవుతారు మా హస్బెండ్ ఇంకాను అస్సలు పని చేయరండి వాళ్ళైనా తింటారు కనీసం పెడితే వేసుకొని వచ్చి ఈయనకి దగ్గరుండి పెట్టాలి
అంతేనండి ఇ ఇంకా హస్బెండ్ కూడా మనం పిల్లలతో సమానమే
హమ్ ఏం చేస్తామండి ఇంకా తప్పదా అదే వీళ్లు నొ వెజ్ ఉంటే వెజ్ తింటామంటారు వెజ్ ఉంటే నాన్ వెజ్ తింటామంటారు
ఉమ్
కోసం డబుల్ పని అంతా ఇంకేంటండి
మీరే చెప్పాలండి ఇం
మీకు షాపింగ్ చేయడం ఇష్టమా అండి
కు ఇష్టమేనండి కాకపోతే నేను చేయనండి షాపింగ్
ఉమ్ ఎందుకండి
అంటే మన మనకంటే ఒక సంపాదన లేదు కదండి మనకంటే ఒక సంపాదన ఉంటే మనం మన ఇష్టం వచ్చిట్టు మనం షాపింగ్ చేయగల్ తాము మన సంపాదన లేనిది మన హస్బెండ్ ని అడిగి తీసుకున్నాం అనుకోండి ఏదో ఒక రోజు ఏదో ఒకటి అవు తది నువ్వు నా దగ్గర అంత తీసుకుంటావు ఇంత తీసుకుంటావు అని అంటారు అందుకు నేను పెద్ద మా వారిని అడగనండి ఎందుకులే అని చెప్పి ఎప్పుడైతే సంపాదిస్తానో అప్పుడే నేను నాకు నేను ఖర్చు పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను.
ఉమ్
ఇంకేంటండి మరి ది ఏమనా మీకుస మీకేమి ఇష్టం అండి
నాకు అంటే ఏ విష్ ఎల్లొ
ఆ ఫుడ్ లో ఇంకా ఏ ఒ ఉంటేయి కదా కొంచెంమందికి ఇవేసి అంటే మీకేమన్నా ఇది చె బిజినెస్ చేయాలాని ఆ
పులిహోర అంటే చాలా ఇష్టం అండి
బ అవునా అండి మరి మీకు బాగా వచ్చా ఓకే మీ ఆయనకి వంట వచ్చా అండి ఆ అవునా అండి మరి మీ ఆయనకి చెస్ మన చెస్ పెట్టమనొచ్చు కదండి
ఆయనంతా నాన్ వెజ్జే తింటారండి ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను కదా అందుకని వెజ్ కూడా చేస్తారనుకోండి అప్పుడప్పుడు కానీ అంతా బా చేస్తారు పులుహొర ఇప్పుడు దా ఎప్పుడూ ఎప్పుడు చేయలేదండి
ఉ హు
నేను పులుహొర తినాలనుకుంటే మా ఇంటికి
మనక మనకన్నా బాగా చేలిసే వాళ్ళు ఎవరంటే అంటే ఆ మగవాళ్ళనండి వాళ్ళు తీ వంట బాగా వస్తుది చాలా బాగా చేస్తారు చెయ్యాలే కానీ వాళ్ళు కాకపోతే వంటగదికి వస్తే మొత్తం అంతా గలీజ్ గాలీస్
మా వంటగదికి వస్తే మా వారి దగ్గర నిన్నీ పెట్టలండి ఖచ్చితంగా ఎందుకంటే ఏ సామానులు ఎక్కడ పెట్టావు ఎక్కడ పెట్టావు అని అడుగుతూనే ఉంటారు వెళ్లి రావడం కన్నా ఆయన వంట అయ్యేదాకా వంటగదిలో ఉండడమే మేలని అక్కడే ఉ ఉంటానండి చేస్తారు సంవత్సరానికి ఒకసారి రెండు సార్లొ దానికి మొత్తం కిచెన్ అంతా గందరగోళం చేసేస్తారు
వాళ్ళు వంట చేస్తారు బాగా కాకపోతే అంతా పెంట పెంట చేస్తారు
వునండి ఈ మా చిన్నపిల్లలు కూడా ఇంకా మధ్యలో వచ్చి పోతూ ఉంటారా వాళ్ళు అలాగే చేస్తారు ఇంకా
హ్మ్
మా పెద్దడు కొంచెం మ్యాగీ చేసుకుంటాడండి సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు ఒకడు ఒకడు సెకండ్ క్లాస్ చదువుతున్నాడు హు ఇంకో కూతురు ఉంది అండి ముగ్గురండి మాకు
మరి ఇద్దరని చెప్పారు.
ఇద్దరని ఏం చెప్పలేదండి. నేను అంటే ఇద్దరు స్కూల్కి ఎళ్లారని చెప్పాను.
ఆహ్ ఓకే అంటే ఇద్దరు చెప్పారు కదా. మూడో మనిషి కోసం చెప్పలేదు కదా.
కెళ్లారు పాప ఇంక చిన్నదే.
ఉహ్ హు
చిన్నప్పుడు నుంచే పాపకి స్కేటింగ్స్ క్లాస్ లో జాయిన్ చేద్దమని అనుకుంటున్నాను. ఉహ్మ్
జాయిన్ చేసార అండి. మరి
లేదండి ఇగో ఈ రోజు వెళ్ళాలి. జాయిన్ చేద్దామని వెళ్దాం రా అంటే వస్తాన్ వస్తాను అంటుంది కాని.
భయం ఎందుకండి చెప్పండి మీర్ కొంచెం భయపడకు నేర్చుకో అని చెప్
అదే ఒకసారి రెండు సార్ల అలా వెల్ తే తనకే అలవాటు అయితే ఇంక నేను తీసుకెళ్ళే దాన్ కా నన్ను తీసుకెళ్తారా లేదా అని చెప్పి తనే కూర్చుంటాది ఇంక. ఉహ్ ఇప్పుడు జనరేషన్ లో పిల్లలు మట్ నా మాట్లు ఎక్కడండి వింటున్నారు. అన్నీ వాళ్ళకి నచ్చినవే జరిగిపోవాల అంటున్నారు.
ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మరి పిల్లల్ని మనం పట్టుకోలేము ఎందుకంటే మనం కనడమే తప్ప. వాళ్ళని రాతనీ మనం రాయలేం కదండి.
అవునండి మీది లవ్ మ్యారేజా అండి.
అవునుండి మాది లవ్ మ్యారేజె నండి అవు అవునండి ఫ్యామిలి ఒప్పించుకుని చేస్ కున్నమండి
ఉహ్మ్
మీరండి మీరు
మాదికూడ లవ్ మ్యారేజే అండి.
ఆ హా ఎన్ని ఇయర్స్ లవ్ ఆండి మీది.
మాది ఫైవ్ సిక్స్ ఇయర్స్ లవ్వే అండి.
ఆహా అంటే ఒప్పేసుకున్నార మీద్ లావ్ త్వరగా
సిక్స్ ఇయర్స్ లవ్వండి. ఒప్పించడానికి ఎన్ని కష్టాలు పడుంటాం. అందులో ఇద్దరిది వేరే వేరే క్యాస్ట్ అండి
అమ్మో
వాళ్ళ సైడ్ చూస్తే కత్తులు పట్టుకుంటారు మా సైడ్ చూస్తే చాలా సాఫ్ అట్గా అంటారు అ అలా కష్టం అండి ఒప్పించడం మ్మ్
అవునండి ఆలానే మా ఇంట్లో కూడా అలాగ కష్టపడ్డాము మా ఇంట్లో అంటే కొంచెం పర్లేదు కాని వాళ్ళ ఇంట్లో ఒప్పించడానికి కొంచెం కష్టం అయింది మాకు ఎందుకంటే మేము ఆంధ్ర మేము ఆంధ్ర వాళ్ళు మళ్ళ తెలంగాణ వాళ్ళు
అయ్యో
వాళ్ళు రెడ్డీస్ అండి మళ్ళీ పైగా ఆ వాళ్ళు రెడ్డీస్ అండి ఇకా కొంచెం బాగా కొంచెం ఇద అయందసలు ాక ఈ అబ్బే కూడా కొంచెం అప్పుడప్పుడు మా గొడవలువడం వల్ల సరిగ్గా ఉండేవాడు కాదు మేమంటే విడిపోతామేమో అన్న స్టేజ్ కి వచ్చేసామండి
బట్ ఫైనల్లీ పెళ్లి చేసుకున్నారు
ఎలా అన్నాను ఇంకా నేను తన్ని వదలకూడదని పట్టుదలతో ఉండడం వల్ల ఇంకా అలా జరిగిపోయింది
హ్యాపీ గా
ఇద్దరు పిల్లల అండి ఒక అమ్మాయి కబ్ పైనండి
అవునా
ఎలా అయితే కోరుకున్నా అలాగే పుట్టారని నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కావాలను ఉ కల్లకి
అవునా మా హస్బెండ్ కిబ్బా పలా అబ్బాయిలు అబ్బయిలు అన్నందుకు మా హస్బెండ్ కి ఇద్దరు అబ్బాలే కావాలన్నాడు అందుకు మా హస్బెండ్ ఓకే అబ్బాయి నాకు అమ్మాయి అమ్మాయి అనుకున్నందుకు నాకు ఒక పాప
ఊహూ
అబ్బాయి అబ్బాయి అయినా సరే మా కూతుర్ని ఎక్కువ పట్టిచ్చుకుంటాడు
అం అంటే నాన్నలకి కొంచెం కూతుర్లుంటే చాలా ఇష్టం ఉంటదండి ఇష్టం కాదండి ప్రాణంగా చూసుకుంటారు అసలు కూతుర్ని అబ్బాయిలి కన్నా అమ్మాయిలనే బాగా చూసుకుంటారు తండ్రులు
ఉమ్ అది ఏం అల్లరి చేస్ నా ఏమనరు అదే వాళ్ళన్నయ్యలు ఒక మాట ఇది చేయ్నియ్యండి ఇంక అంతే వాళ్ళ సంగతి
ఏం చేస్తాం నాను
సాయంత్రం వస్తారండి వాళ్ళు
ఆ సాయంత్రం వస్తారండి నా కూతుర్ని మా వారు ఫైవ్ థర్టీకి వచ్చేస్తారండి
టవురు కదండి వచ్చేస్తారు టైమ్
ఆ ఫైవ్ తర్టీ సిక్స్ నా ఎగ్ మినిమమ్ సిక్స్ కంతా వచ్చేస్తారండి సిక్స్ కంతా ఇంటికి రాపోతే నేను బెల్ట్ పట్టుకొని నించుంటాను అనమాట
ఓహోహోహో చాల క్యూట్ గా ఉందసలు
క్కడ నించుంటాను కాబట్టే టైమ్ చ్చేస్తారు ఇంటికి లేకపోతే ఈ రోజుల్లో ఎక్కడ వస్తున్నారండి అబ్బాయిలు టైం కే
ఉమ్ అంతేనండి అక మ చాలా స్ట్రిక్ట్ గా లేకపోతే అదే మన స్ట్రిక్ట్ గా లేకపోతే అలానే ఉంటారు
ఊ
సరేనండి మాకు మీతో మాట్లాడం చాలా ఆనందకరంగా ఉంది ఉమ్ ఆ సరేనండి మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామండి